హలో
ఆ హాల్లో వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది అండి బాగున్నార
ఆ బాగున్నామండి మీరు బాగున్నా
బాగున్నామండి తిన్నార
తిన్నామండి మీరు
తిన్నామండి ఏం చేస్తున్నారు గడ్డి పెరుకుతున్నారా ఓకే మీ తోటలోకి వెళ్ళార ఏమేశారండి పంట
మేము చేనికాయ్ ఎసినామండి
అవునా
ఉ
ఉన్నారు
ఇది అన్నం చింతొక్కు మీరు
నేను ఈ రోజు దోశ చట్నీ తిన్నా అండి
మీరే మెలండి
మీరేమండి ఇంటి ఫుడ్డు తింటారు బాగ మేము ఏందో పీజీ ఫుడ్
ఏమింటి ఫుడ్లే వచ్చినబుడ్నించి గ్యాస్ లేదు మా ఇంట్లో నేనొచ్చినబుడ్ దరిద్రమాని
ఏంటండి మీరు ఎప్పుడు ఇంటికెళ్ళినా ఏదో ఒకటి పెట్కుంటారా ఏంటి
అదే గదా
ఉ
గ్యాస్ లేదు అమ్మ ఇంగా ఏమి మా అంటే ఇంగేం జెయాల గ్యాస్ లేదు అని అరుస్తారు ఇంగేమన్లేక చేసింది తినుడు ట్లుంటున్న
మ్మ్ బైట స్టవ్ ఉందా కట్టిపొయ్యి అంటారు కదా అదుందా
ఆది మాకు మా ఇంటెనకల వాళ్ళకుంది కదా అశ్వని వాళ్ళకి ఆడికి బొయ్ చేస్ కోవాల ఇంగ లేదంటే కుక్కర్లో వేస్తారు రైస్ కుక్కర్లు అవునండి
ఇంకేంటండి
ఇచ్చెప్పలండి
చెప్పాలండి మీరే
మావేముంటాయండి మీరంటే పెద్దోళ్ళు
మ్మ్ యాక్చువల్గా మనకి గ్యాస్ స్టవ్ వీటి కరెంట్ స్టవ్ వీటి కన్నా అనక్కట్లో పొయ్యి మీద చేస్తునేదే హెల్తీగుంటదంట అండి తెలుసా మీకా విషయం
ఆ ఏంటేంటి
మనకీ ఆ టూ ఎలక్ట్రిక్ స్టవ్వు ఆ అవి ఓవెన్స్ అవన్నీ ఉంటాయి కదా నార్మల్ గ్యాస్ స్టవ్స్ వీటికన్నా ఆ కట్టిపొయ్యి మీద చేసే వాటి ఫుడ్ ఉంటది కదా అవి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా మంచిది అంటున్నా
కానీ ఎవరకంత దగుంది ఇబుడు
నిజమే ఓపికా లేదు కట్లు కూడా దొరకవనుకోండి అది కుడ నిజమే
మ్మ్
మ్మ్ బట్ అదైతే అప్పడు రోజులు బాగుండండి మేము షిన్నగున్నప్పుడు స్కూల్ కెళ్తున్నప్పుడు మీ ఏదో కవర్ సౌండ్ వస్తుందండి
మీ బెడ్ వీకి సౌన్ లేండిది
అయ్యో వర్క్ చేస్తున్నారా
అవునండి
కాసేపు కూర్చోండి ఇదైపొయాక మరి చేసుకోండి
అవునా సరేలేండి
మ్మ్ నా వాట్నించి ఏమన గాలి సౌండ్ వస్తుందా
నలీటుగ
ఓకే నేను పైన ఉన్నానా కొంచెం చల్లగాలికి అందుకేమో అలా వినిపిస్తున్నట్టుంది ఒ స ఉం ఆ నేను స్కూల్ కి వెళ్తున్నప్పుడు చిన్నగ ఉన్నప్పుడు ఆ ఇవి హీటర్స్ అవంతా ఏం లేకుండే ఇవి కట్టిపోయి మీద మా నాన్న బాగా కాబెడుతుండే అనమాట నాకు బాగా ఫుల్ వేడి వేడి కాగ తుండే మంచిగా స్నానం చేసి పోతుంటం అనమాట హెయిర్ బాగుంటుంది అండి నాకు అప్పుడు జుట్టు బాగా హెల్తీ ఉండే అనమాట ఇప్పుడు ఇహు అన్ని పోయినాయండి హీటర్ కి గ్రీజర్ వాటర్ కి ఆ ఏమంటదా హీటర్ వాటర్ కి అన్ని పోయినాయండి జుట్టు మొత్తం సన్నయింది అప్పుడు బాగా ఒత్తు ఉంటుండ అనన్నమాట
ఆ
ఇప్పుడు అంతా పోయినాయండి హెయిర్ ఫాల్ భారీగా అయితుంది ఉం టెక్నాలజీ ఏమో పెరుగుతుంది గాని అన్ని ఇన్స్టాంట్ గా మనకి దొరుకుతాయి గానీ అందుబాటులో ఉంటాయి కానీ హెల్త్ పోతుంది జుట్టూ పోతుంది అంతా పోతుంది
అన్ని పోతుంది
ఉం మీకు కూడా మీకు ఏం హెయిర్ ఫాల్ అవ్వలేదా అవ్వదా
ఎందుకు అవ్వలేదండి దండిగా పొయింది
ఉం అదే అండి చెప్తున్నా గదా మనకి మోడ్రన్ టెక్నాలజీ అన్ని బాగా యూస్ చేస్తాము ఆ అన్నీ పోతాయన్నమాట దానికి తగ్గట్టుగా
అదేగా
ఇంకేంటండి చాలా పనుందా మీ తోటలో ఏమన్నా మీకు
ఏమి లేదండి నేను చేయకపోయినా ఏమన్ ర రనుకోండి కానీ వచ్చినందుకు ఏదో ఒక పని చేయాలి గదా
హు హమ్ అయితే బాగా పనిమంతులు అనుకుంటా
అంత లేదండి ఐదు నిమిషాలు పని చేసి అర్ధ గంట కూర్చునే రకం
ఎదో లేండి ఆ పది నిమిషాల పనన్న చి ఆ పది నిమిషాల పని అయినా చేస్తున్నారు బెట్టర్ మీకంటే పొలాలు ఉన్నాయి కాబట్టి మీరు చేస్తారండి
కర్రీ గా అయిన నేను
అయ్యో కలర్దే ముందులేండి మళ్ళా కాలేజ్కి అట్లా వెళ్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు
హా అయిపోతాం అయిపోతాం
పని ఉన్నప్పుడు చేయ్యాలండి ఇంక
ట్వంటీ నైన్త్ నుంచి అండి ఎగ్జామ్స్ మాకి టైమ్ టేబుల్ మార్చున్నారు
ఓకే ట్వంటీ నైన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారా అండి ఎగ్జామ్ కి
ఏం ప్రిపేర్ అయితున్నామండి ఇప్పుడు డైర్యాగా పె పొద్దున దాంట్లో సాయంత్రం దాంట్లో ఇం నా డే టై లో ఈ తోట్లు ఇదే సరిపోతుందండి మాకు కు
ఓకే మీరు డైరీ పెట్టారా
అవునండి ఇంకా నిన్ననే స్టార్ట్ దానికి ఏమ్ అన్నది మనదేం ఖర్చు లేదు వాలే ఆ డైరీ వాలే అన్ని మిషన్స్ అన్ని ఇచ్చిపోతారు ఇంకా మనం దాన్ని చూసి చుస్కోల్ అంతే
చూసుకొని మళ్ళీ వాళ్ళ మ మళ్ళీ మనం వాళ్ళకి పాలన్ని ఇచ్చేసి రావాలనా లేక పోతే ఎట్ల వాళకి
ఆ మనమేమి ఇయాల్సిన అవసరం లే వాల్లే వచ్చి తీస్కొనిపోతారు నైటే ఎయిట్ తర్టీ అట్ల హా హండ్రెడ్ లీటర్స్ అయితే డైలీ మార్నింగు ఈవినింగ్ పదివేలు ఇస్తారంటండి
మార్నింగు ఫైవ్ ఫిఫ్టితో సారీ మార్నింగ్ ఫిఫ్టీ లీటర్స్ ను ఈవినింగ్ ఫిఫ్
అట్ల కాదు పొద్దున నూరు కాదు కాదు పొద్దున్నూరు సాయంత్రం నూరు
అంటే డైలీ రెండు వందల లీటర్లు కావాల
ఆ అట్ అయితే అప్పుడు పదివేలిస్తారంటండి
ఒకవేళ అన్ని కాకపోతే
అన్ని కాకపొతే తక్కువ వస్తది
డబ్బులయితే ఇస్తారు
ఆ డబ్బులయితే వస్తుంది
కానీ అన్ని ఊర్లో ఆ
మనవి కూడా పాలు ఉన్నాయి కదా అంతమంది ఏం పోయట్లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐదు మంది పోస్తున్నారు అంతే
ఓకే ఓవరాల్ గా ఎంత అయితుంది ఒక ఐదు మంది పోస్తే
అంటే ఈవినింగ్ ఎక్కువ అయితాయి ఈ రోజు మార్నింగ్ ఏమో ఫిఫ్టీ అయింటాయి నిన్న నింగ్ ఫిఫ్టీ అయినాయా నిన్న ఈవినింగ్ మా పెద నాన్న వాళ్ళు పోయలేదు ఈరోజు మార్నింగ్ పోష్ నారు ఇంగ మావి తక్కువ అయితాయి మార్నింగ్ టైం టైమ్స్ ఈ మార్నింగ్ ఐదు లీటర్లు అయితాయి అంటే పొద్దున్న ఐదు లీటర్లు అయితాయి ఐతే పదహైదు లీటర్లు అట్ల అయితాయ్
ఓకే అయితే ఈ వంద్ డైలీ మార్నింగ్ వంద లీటర్లు సాయంకాలం వంద లీటర్లు అయితే కంప్లీట్ అవుతాయి అంటే స్టార్టింగ్ కాబట్టి ఎవరు రాకపోవచ్చు పోయే కొద్దీ వాళ్ళకి మళ్ళీ అలవాటు అయితే కొంచెం ఏస్తరు
ఏమో వాల్తోలే అందరికి మేమంటే చాల ఇది ఏంది అప్పుడే ఒక డైరీ ఉంటుంది కదా వేరే వాళ్ళది వాళ్లోచ్చేసి మేము డైరీ పెట్టినామని చెప్పేసి ఇంకా ఇ ఇప్పుడు అక్కడ కంటే ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువే పడుతది మన దగ్గర వాళ్లకి పాలు పోసే వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు పెంచుతారంటే డబ్బులు
హుమ్ హు వాళ్ళకెంత ఇస్తారండి ఇప్పుడు పాలు మనకైతే వేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇస్తారు
అంటే వాళ్ళకి లీటర్ కి ఇంతనేమి ఉండదు వాళ్ళు ఫ్యాట్ ఫ్యాట్ బట్టి ఉంటుంది
ఆహా
ఆ అట్లా ఇప్పుడు ఈ రోజు మనమైతే ఇప్పుడు ఫైవ్ పాయింట్ వచ్చిందనుకో అటు ఫార్టీ ఫార్టీ ప్లస్ అట్లా రేట్ వస్తాది
ఆహ
మ్మ్
అంటే ఫ్యాట్ ఎంత ఉంటే అంత ఎక్కువ రేట్
ఆ అంత ఎక్కువ పెరుగుతయ్ వాళ్ళ దగ్గర అదే మనయి కి నలభై ఐదు రూపాయలు పడిందనుకో ఇప్పుడు మన దగ్గర వాళ్ళ దగ్గర ఒక నలభై రెండు రూపాయలు అట్ల పడి వస్తాది వాళ్ళ దగ్గర
ఆ అప్పుడు మేము స్కూల్ కి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఉండే అంట అవి డైరీ ఉండే అనమాట అప్పుడు నేను ఒక స్టూ ఒక టూ టైమ్స్ సేమో చూసింటే ఎలా ఉంటది అని చెప్పేసి పాలు వేస్తారు అదేదో కలుస్తారు ఆ కొలిసిన తర్వాత ఇస్తాన్ అట్ల అన్మాట నాకు అంత ఐడియా లేదు ఒక ఆరేండ్ల ముందు అనుకుంటా అండి ఎగ్జాక్ట్ గా నాకు గుర్తుకు లేదు. ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి
హా ఏమో లే ఈజీగానే చెయ్యొచ్చు ఏమంటే క్లీనింగే క్లీనింగ్ చెయ్యల్లా స్టార్ట్ చేసినప్పుడు టూ టైమ్స్ చేయాలంట అది అయిపోయిన తర్వాత టెన్ టైమ్స్ వాటర్ తో చేయాలా టెన్ టైమ్స్ కెమికల్ తో చేయాలంట తర్వాత కెమికల్ అయిపోయినాంక ఒక సార్ యునార్
హ్మ్
మ్మ్ హ్మ్
సరిపోయింది లేండి పెద్ద ప్రాసెస్ ఈ క్లీనింగ్ అంటేనే పెద్ద తలకాయి నొప్పి అంతా పాల స్మెల్ వస్తుంటుది ఇంగ అన్ని వస్తువులు కదా
ఇంగా ప్రస్తుతానికైతే అట్లాంటిది ఏం లేదు పెరిగే కొద్దీ ఉంటుంది
మ్మ్ చేసుకుంటారా అండి మీరు లేకపోతే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు తెలుస్
అది నేర్పిచ్చాలి అన్నవాళ్ళు పెద్దన్నయ్య ఏం చేస్తాడు ఇంగా నేను పొయ్యే లోపు వదిన వస్తే వదిన నేర్చుకొని వదిన ఉంటది
ఉమ్ ఇప్పుడు మీరే చేస్తున్నారా
ఆ ఇప్పుడు నేనే వెళ్తున్నా
ఓకే అంటే ఇంటికి దగ్గరేనా అది
మ్మ్ వాళ్ళది మురళీ అన్న వాళ్ళ పాతింట్లో
మ్ హ్మ్ ఓకే సరే అండి మరి బాయ్ ఆ బాయ్ అండి